హలో
హలో
హలో
హాయ్ అండి
హాయ్ బావున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నర
ఆ తిన్నాం మీరు
ఆ తినేసం మండి
అవునా ఏం తిన్నరు
మేము ఇవ్వాళ ఉప్మా తిన్నం
ఓహోఓ ఉప్మా ఎట్లా చేస్తారండి మీరు అంటే అది రెండూ ఉంటాయి కదా
ఆ తల లాంటిది ఉంటది హ్మ్ దొడ్డుది కూడా ఉండేది అందుకే
నీకే ఇష్టాం దాంట్లో తెలి అంటే సన్నం దారిపోదుదు
నాకు సన్నాబుది ఇష్ట మండి
దానికి కన్నా అదే బాగుంటది
ఆ పచ్చడా ఉండాలి. మంచిగా ఏమ్ అంటారు ఇంత పల్లీలు ఇంత ఆ
అవి దాంట్లో అవి ఏస్తే అది తీయ్యగా తీయ్యగా కనిపియదా
ఆహా లేదండి అది ఫ్రై చేయాలి ఫ్రై చేసి పక్కన పెట్టి మనము
ప్రై చేేసినా కూడా అది అట్లానే కొంచం తియ్యగా తీయ్యగా వస్
అంటే అవి వాటర్ లో డైరెక్ట్. పట్ట వేసి బాయిల్ చేస్తాం చూడండి. అప్పుడు ఫ్రై చేసింది అంతా వెళ్ళేసి అవి బాయిల్ అయ్యి స్వీట్నెస్ అనేది వాటర్తో వస్తుంది. సో అట్లా చేయొద్దు మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్. చేస్తే ఇది ఫ్రై చేస్ కదా!
ఆ
ఇప్పుడు రవ్వ కూడా వేసేసి ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసి. ఆ ఇది పక్కన పెట్టేయాలి. ఈ పక్కన పెట్టేసి మళ్ళీ అదే బౌల్లో వాటర్ యేసి అది బాయిల్ అయిన్నాక. ఇంకా ఉప్మా వేసామ్ కదా అప్పుడు. ఇప్పుడు ఇది మిక్చర్ అంతా కలిసి వేయాలి. అప్పుడది స్వీట్నెస్. రాదు. నార్మల్ టేస్టే వ అండి. మనం వాటర్ తో
నాకు నాకు అట్లా అవి అన్నీ వేసి నాకి ఇష్టం ఉ ఉండది ఏం లేకుంటా వండు. తే కొంచెం అది కూడా కొంచెం తింటా
లేదండి. చాలా మంది ఇలానే తింటారు. అవి అవి ఉంటేనే టేస్ట్ ఉంటది. మళ్ళీ దాంట్లో పచ్చడి లేదా పల్లీల పచ్చడి అంటారు కదా. మన టిఫిన్. చ దర్గగది ఇడ్లీ వడాయి. తింటే ఇంకా టేస్ట్ ఉంటది. బావుంటది. ఫుడ్లో ఎక్కువ నాకు వెజ్ తం
మ్మ్
ఇట్లా అన్నీ తింటా అంటే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు నాన్ వెజ్ మీద
ఆహ
మ్మ్
రిప్లైయ్ బాడిగ ఎంత ఇస్తున్నారండి మివు
ఏం లేదండి పన్లు అయిపోయినాయ్ ఖాళీగా కూర్చొన్నాం సండే కదా ఇవాళ
నాదె అక్కడ మార్కెట్ట సండే సండే మార్కెటా
ఆ ఉంటేదండి సండే డైలీ ఉంటేది మార్కెట్ గాని సండే రోజు కొంచెం ఎక్కువ ఐటెమ్స్ అనేవి ఉంటాయి ఇగ
ఆహ ఆ బెల్చందరావు మారిదచ్చు
వెళ్తామ్ అండి ఈవినింగ్ వరకి
ఆ
మీరు బయటికి వెళ్ళడం ఇష్టపడతారా అంటే ఎక్కువ బయటికి మార్కెట్ కానీ షాపింగ్ కానివ్వండి మూవీ చూడ్డానికి
మూవీస్ అంటే లేదు గానీ మార్కెట్ ఇట్లా బయట వెళ్తాం
మ్మ్ హు
వెళ్ళి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవేమన్నా తాగి వస్తాం వస్తాం
ట్రావెలింగ్ అంటే ఇష్టమేనా మీకు
ఆ ట్రావెలింగ్ అంటే ఇష్టమే
షాపింగ్
షాపింగ్ ఆ షాపింగ్ అంటే ఇగా బార్కెట్కి ఎట్లు ఉంటంది అబ్బా నాకు ఇది కొనాలి అబ్బా ఇది బాగుంది ఇది బాగుంది అని అనిపిస్తది అందుకోసమే నేను ఎక్కువ షాప్ పిన్ కేరళ మమ్మీ తీసుకొస్తున్నారు డ్రెస్సు
ఆ హా
ఆ మీరు ఎల్తరా
నేను ఎక్కువ ఎళ్ళనండి నాకు షాపింగ్ నచ్చది
మ్మ్ అది షాపింగ్ కూడ ఎప్పుడు పండుగుల అప్పుడే అయితది షాపింగ్
మీకు ఏ పండుగంటే ఇష్టం అండి
నాకా అన్ని పండుగలం టే ఇష్టమే గానీ ఇగ రంజాన్ పండుగ అంటే కొంచెం చాలా
అవునా ఏం చేస్తారు రంజాన్ కి
ఒక్కపొద్దులు ఉంటం, అంటే బావన్ వన్ మంత్ వరకు మంచిగా ఒక్కపొద్దులు ప్రేయర్స్ లో ఉంటం కాబట్టి
ఎడా
ఒక్కపొద్దులు నమాజులు అవి మంచిగా ఉంటాయి డేస్ బాగా హ్యాపీనెస్ ఆ
హ్మ్ మ్మ్ నాకు రంజాన్ అంటే ఇష్టమే కానీ, ఎక్కువ మొహరం అంటే ఇష్టం.
ఆ అంటే ఇంకా మీ పెద్దుల పండుగ చేస్ తరా
ఆ చేస్తామండి పీర్ల పండుగ చేస్తాం. అవి మొహర్రం అప్పుడు చేస్తరు కదా మలీదా, రొట్టెలు బెల్లం రొట్టె షార్ పత్తావి అంటే కొంచెం స్వీట్ స్వీట్ గా ఉంటాయి కాబట్టి చా ఎక్కువ ఇష్టం అవి
చేస్తరు మంచిగా బాగుంటవి
వాందే
ఇక్కడ బాగ ఎండ ఉంది కేదరి కాడికి వెళ్తర
ఆ వెళ్తం అండి
ఇంక మరి అసైతుల్ల ఆడతార గాలి
గాలి బాగా వస్తుంది వెదర్ ఎండ చాలా ఉంది కదా బయట
అవును ఇక్కడ కూడ ఎండ బాగుంది అంటే బాగ
హ్మ్
ఇదే ఎండుంటే కూడా ఇంకేంటిది ఎండలు అయిపోయినాయి కదా ఇంగ లాస్ట్ ఎండలు
ఒక టెన్ ఫిఫ్ టెన్ డేస్ అయితే మనకీ వర్షాలు స్టార్ట్ అయితయి
ఆ హా
వర్షాకాలం ఇందులో ఇక వర్షాలు బాగున్నాయి అనేసి అంటాం ఏది ఎక్కువ ఉన్నా ఇబ్బందె మనకి
అవును అంటే మీకు వర్షాకాలం మ్ మంచిగా ఎండాకాలమని కొద్ది వేసపే
నావు చలికాలం ఇది చాన్ని
చలికాలం అవును చలికాలమే బాగుంటది ఆ అవునా హా హా
ఏంటంటే కొంచెం చలి ఎక్కువ ఉంటది కాబట్టి దానికి మనం చేసుకోవచ్చు ప్రిఫర్ చలి ఎక్కువ పెట్టకుండా వేడి బట్టలు వే ఉంటే కొంచెం దొడ్డు దొడ్డు ఉలిన్ క్లాత్స్ వేసుకుంటే ఇలా స్వెటర్స్ మఫ్లర్స్
అవును
ఆ
ఇంగ ఈ మంత్ జూన్ మంత్ తొందరగా వెళ్ళిపోవాలని ఉంటుది నాకు
ఆ మంచిగా వింటర్ సీజన్ లో అయితే అందరు కలిసి ఇట్లా ఫైర్ పెట్టుకుంటాము ఇకా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా
అవును ఇంకా విలేజ్ లో బాగా మంచిది ఉంటది చలే గట్టి
అవునండి మీకు విలేజ్ ఇష్టమా అంటే ఇట్లా విలేజెస్ లో చాలా ఉంట వాళ్ళు ఏంటంటే కొంచెం సెవెన్ చీకటి అయిందంటే మంచిగా మ ట్టలు పెట్టుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరు వచ్చి తినేసి కూర్చొని
అవును విలేజ్ లో అంటే ఇష్టం కాబట్టి సిటీ అంటే సిటీలో అమ్మ బయటికి వెళ్ళాలంటే భయం ఎవర శ గుజ తరమ
అంటే
ఆ ఇంకా అది సౌండ్ పా ఎయిటీటీ థౌసండ్
ఆ పల్లెటూళ్ల మంచిగా ప్రశాంతంగా ఉంటు
ఆ మంచి ఇగా ఇంకా మరి ఏం చేస్సున్నారు
ఏం లేదండి అప్ పనులై పెనయ్ ఖాళీగ కూట్ చ్చని ఉన్నా అయితే ఎంత వన్ వంటయి పేందాండి
ఆ వన్ టైపేయింది పని ఇగో ఇప్పుడే దాన్లోసునైతే వాటర్ నింపుతున
ఊహు
ద మై నేనేమో పట్టిచ్చినా మా పెద్దమ్మ ఏమో వేసింది బకిట్లల్లో గ అయిపేయింది తను ఇలా నిన్న చేస్తానే మేము కూర్చున్నా వచ్చు హలో
హలో
ఆ చెప్పండి
మ్మ్ మీకు టీవీ చూస్తారా అండి సీరియల్స్, డ్రామాస్, మూవీస్ ఇట్లా,
ఆ టీవి చూస్త తార్ ప్లెస్
స్టార్ ప్లస్ లో ఏవి ఏమొస్తదండి ఆ ఛానల్లో
అన్ అ ఇది మన అనుబమ్మ సీరియల్ ఇంకా శాస్త్రభిభౌతి అది
ఆ హ
ఇంకా ఏది అది ఏది ఇస్తా కేయాకయస్తా అన్ని సీరియల్స్ దాంట్లో ఒక కోర ఏమో చూస్తా,
బాగుంటాయా అండి అవి
ఆ జీ టివీలో ఏమో ఇవి ఉన్నికి ఆశా
నువూత్తవా అంటే అవి ఏం డ్రామాస్ అండి ఫ్యామిలీ రిలేటెడ్ ఏనా డ్రామాస్ ఎమోషనల్ అవి సీన్స్ ఉంటయా దాంట్లో
ఇమోషనల్స్ ఉంటే ఫ్యామిలీ డ్రామాస్ అంటే ప్చ్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతది
హ హ
మహా యావేం చూస్తా ఎక్కువ అంటే నేను టీవీ చూడా మొబైల్ పాకిస్తాయి ట రా
అ మొబైల్ లో ఏం చూసారు మూవీస్ మొబైల్ లో ఏం చూస్తారు మూవీస్ చూస్తారా డ్రామాస్ చూస్తారా
కానీ మీరు
నేను ఒకప్పుడు టీవీ చాలా చూసేదాన్ని క్రైమ్ పెట్రోల్ అవి కూడా వస్తాయి కదా అవి ఇవి బట్ ఇప్పుడు మొబైల్సు వచ్చిన కాడ నుండి ఇక ఎక్కువ మొబైల్స్ లోనే పాకిస్తానీ డ్రామాసు కొరియన్ డ్రామాసు అవి ఎక్కువ ప్రిఫేర్ చేస్తానండి.
అవును ఇది చూసిర్రా డ్రామా వే అది అది
లేదండి అది ప్లేలి దాంట్లో పెట్టుకున్న ఆల్రెడీ ఒకటి చూస్తున్నా అది అయిపోవంగానే అది స్టార్ట్ చేద్దాం అనేసి
అవునా ఏది చూస్తుంరు మీరు
నేను ఒకటి వస్తుంది మహనూర్ అని మహనూర్ ఇంకా షాదై సంథింగ్ ఏమో ఉంది
ఆహా
అవి అవి అవి అయిపోతే అవి చూస్తాం అనేసి
బావున్నాయా అవి ఎమోషనలా లేకపోతే జోకింగ్సా
విభూష
ఆ
ఏమోయ్ ఎక్కువ ఏమోయ్ తెలియచూస్త
ఆ ఎమోషనల్వి బావుంటాయి
ఊహూ
ఇంక అయిపోయిందా పని
ఆ అయిపోయిందండి
మీకు బ్యాక్ గ్రౌండ్స్ వస్తున్నాయి
ఆహా ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓగే
హ్మ్ అయిపోయిందా అండి లంచ్ చేయడానికి చిన్న పిల్లలు ఇంట్లో
ఆహా తున్నర చిన్న పిల్లలు
లేదండి తు చుట్టాల పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటరు కదా ఇగ హాల్డేస్ కదా హాల్డేస్ కదా అట్లా మ్మ్ హాల్డేస్ ఐపోయాయంటే ఇగ స్కూల్సు స్టార్ట్ ఐతయిగ అందరి స్కూల్లకి బిజీ బిజీ అయిపోతరిగ
అవును
మ్మ్ అట్లా
ఇంకా మరి చెప్పండి ఏం విషయాలు మరి